ఏ ఈరోజు కాలేజ్ ఫెస్ట్ కి రాలేదా అ నువ్వు
ఆ రాలేదండి నేను అంటే నేను పనుండి ఊరుకి వెళ్ళను
అవునా
ఆ మీరు వెళ్ళారా
వచ్చినారు మిస్ అయిండే వాళ్ళు ఎవరు అని చూస్తే అందుకని నువ్వు రాలేకున్నావు ఏమైంద అని చేసినా
ఆ అంటే ఆ ఇంట్లో పని వచ్చిందిలే అన్నమాట ఆ బ్యాంకు లో పని ఉండింది లోన్ విషయం ఏదో ప్చ్ ఆ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడమో, అదేదో పని ఉండింది. స్ ఇంకా అందుకని ఆ ఇలా ఇగ రాలేదండిగా. టెస్ట్ కి ఇంకా ఎలా ఇగ్ ఏ ఎలాస్ సెల్లే సెల్ బ్రేట్ చేస్తున్నారు మీరు. అంటే మీ మిస్ అయినాను పార్టీని.
ఆ ఇగ మంచి గెస్ట్లు వస్ నారు ఇంకా వాళ్ళస్ తో స్పీచ్ లు, సోది అదంతా కొద్దిసేప్ జరిగింది. మళ్ళీ కొన్ని పర్ఫార్మెన్స్, జరుగుతన్నాయ్.
ఆ సోది అంటన్నారు. మీరు అంటే బాగా జరప్ పూలేదా పార్టీని
ఉమ్ వాముూలే వాళ్ళు ఉంటది కదా. వాళ్ళు చెప్పేదంతా సోద్లాగే ఉంటుందిగ. గాదా సో ఇంకా అదోకటి ఉంటున్ ఉంది వాళ్ళు చెప్తా అన్నారు, ఏదో స్పీచ్ లో అవి ఇవి ఇస్తాన్నారు.
ఉహ్
మేం బయట వెన్ తిరుగుతా ఉన్నాం అనమాట. ఆ ఆ స్టాల్స్ గానే ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాం.
ఆ అంటే మీరు అక్కడ స్టాల్స్ పెట్టారా? మా కాలేజ్ లో
అవును నీకు తెలిదా అది.
ఆహా తెలీదు. నాకా స్టాల్స్ క్లో పెట్నారని తెలీదు. ప్చ్ ఆ ఏమేం స్టాల్స్ పెట్టారు?
ఇప్పుడు వరకు అయితే మేము, అది ఒకటి చార్ట్స్ చూసాము. ఇంకా వేఫర్స్ ఉ ఉన్నాయి.
ఆ
ఉమ్ ఇంకా ఐస్ క్రీమ్స్ ఉంది,
ఆ ఐస్ క్రీమ్స్ ఓకే
ఉహ్మ్
మరి ఇంకా ఐస్ క్రీమ్ పెట్నారంటనవ్, స్టాల్స్ ఇంగా తిన్లేదా ఐస్ క్రీమ్?
ఐస్ క్రీమ్ తిన్లేదు. ఇప్పుడైతే ఆ కానీ ఇది ఏమి. ఆ చార్ట్స్ కైతే ఎల్ ఇంటిమి.
ఓకే ఓకే
ఉమ్ చానా బావుండే
ఆ అంటే ఇప్డు బాగ్ ఇట్లా సమ్మర్ గాదా, ఇట్లా తిన్లేదా అద్ ఐస్ క్రీము?
ప్చ్ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఏమంత బావుండదు. అందరూ అనుకుంటారు గానీ కూల్గా అట్లా ఇట్లా అని
ఉహ్మ్ మరి ఇప్ మీకి. మన కాలేజ్ లో ఇట్లా స్ సమ్మర్ హాలిడేస్ ఏమట్లా ఇమ ఇయ్యారా. వాళ్ళు?
ఉహ్ ఆహా లేద్ లేదు
ఆహా
ఉంకిస్తార్ చెప్పు కాలేజస్ల లో స్కూల్ డేస్లో అయితే అవంతా అసలు.
ఆ ఓకే నిజంగా అవి చిన్ అవి చిన్నగా ఉన్నప్పుడే బావుండే అన్మాట. ఆ ఇట్లా స్కూల్ డేస్ లో, సమ్మర్ హాలిడేస్ అంటే, ఆ వన్ మంత్ తి వన్ అండ్ హాఫ్ మంత్ ఇస్తాంటే, హ్యాపీగా ఉంటాంటిమీ ఇంటి దగ్గర.
ఆ అవునవును
ప్చ్ ఇంకా ఇప్పుడు ఇం ఇంజనీరింగ్ గిట్లా, కాలేజ్ గిట్లా, జాయిన్ అవ్వడం అనేది ఇట్లా ఆ రోజులు మిస్ కావడమే స్కూల్ డేస్ ని మిస్ కావడమే
మ్మ్ మ్మ్
ఆ మండి ఇంకా మన ఫ్యాకల్టీలు అంతా మంచిగా ఈవెంట్లు పార్టిసిపేట్ చేస్తున్నారా
ఆ ఉన్నారు మామూలుగా కోఆర్డినేటర్స్ గా వాళ్ళు వీళ్ళుగా ఉ టారు కదా అట్లా ఉన్నారు ఇంకా అక్కడ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళు కూడా మొత్తం అంతా ఎంజాయ్ చేస్తన్నారు బాగా సార్స్ తిరుగుతాను తిరుగు ఇకా ఇంకా మంచి డీజే సాంగ్స్ పెట్టినారు డెకరేషన్స్ ఫొటోస్ కోసం ఇంకా తెలిసిందే కదా అమ్మాయిలది అంతా ఫొటోస్వి
ఆ మెయిన్ అవి నాకు ఎందుకొ తెలిదు గర్ల్స్ ఎక్కువ ఫొటోసే తీసుకుంటారు బాయ్స్ ఎక్కువ అసలు కెమెరా అనే మాటే పట్టరనమాటా
అ
ఆ మీ బాయ్స్ అంతా ఇట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారు గర్ల్స్ మాత్రం ఫొటోస్ తీసుకుంట ఉంటారు ఇది ఎందుకు అది నేను ప్రతి ఈవెంట్ ప్రతిసారి ఇట్లా పార్టీకి ఏ పార్టీ అయినా పర్లేదు చూ ఇట్లా చూసినప్పుడల్లా అలానే ఉంటారు
హ్మ్ ఉంటాది వాళ్ళలో కూడా
హ్మ్ హ్మ్ మీరు పార్టీల్ ఇంగ గర్ల్స్ ఇంకా పార్టీల్ కి ఎక్కువ అటెండ్ అయ్యేది ఫొటోస్ కోసమే అని నేను నాకు స్లైట్ గా కొంచెం నమ్ముతా అనమాట
ఫోటో కోసమే అనా
ఆ
ఆ అదే నైనీటీ పర్సెంట్ కరెక్టే ఉంటుంది అదైతే మాక్సిమం గర్ల్స్ అంతా ఇంకా రెడీ అయినారు అంటే ఖచ్చితంగా ఇంక ఫొటోస్ తీసుకోవాల్సిందే
ఆ అవునులేండి మరి మీరు తీసుకున్నారా ఫొటోసు
ఆ తీసుకున్నాం బాగా ఆ గ్రూప్ ఫొటోస్ తీసుకునేటప్పుడే ఇంకా చూసామా ఎవరెవరు చాలా మంది మిస్ అయినారే అని చెప్పి ఇంక అప్పుడు గుర్తొచ్చి చేసినా అనమాట ఎందుకు రాలేదు ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఏమైందో కనుక్కుందామని
ఆ నిజంగా అలా ఏం లేదు ఇట్లా ఇంట్లో ఇష్యూ ఉండీ
ఓకే
ఆ అలా
హ్మ్
మిస్ అయినా ఆ పార్టీని
హ్మ్
ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారా
ఆ మాక్సిమం అందరూ వచ్చినారు అంటే బాగా ఎంజాయ్ చేస్తా అని పోయినాం
హ్మ్ ఇంకా మా మన
ఆ ఫ్యాకల్టీసు అంతా మీరు ఏదైనా ఈవెంట్లు పార్టిసిపేట్ చేస్తున్నారా
నార్మల్ గా ఇప్పుడు దీని తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటది కదా
ఆ ఓకే ఓకే
దాని కోసం అయితే అంత ప్లాన్ చేస్తున్నారు బా భారీగానే
ఆ
టెక్నికల్ ఈవెంట్స్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అని
ఆ కల్చరల్ యాక్టివిటీస్ అంటే గుర్తుకొచ్చింది మీరు డ్యాన్స్ చే చ్చు కదా
లేదు లేదు అవన్నీ మేము ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ క పర్ఫార్మెఫార్మస్ కదనమాట
ఓకే
హుమ్ మేమంతా ఆఫ్ స్టేజ్
ఓకే ఓకే అంటే ఇప్పుడు ఆ చా చాలా మంది ఇట్లా ఈవెంట్లు పెట్టిన స్టాల్స్ పెట్టినారంటన్నావు ఆ స్టాల్స్ లో ఈవెన్ ఇట్లా మమ్మల్గాయా క్టివిటీ బేస్డ్ ఏమన్నా ఉన్నాయా స్టాల్స్
ఆ కొన్ని గేమ్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి అంటే ఒకటి ఉంది అనమాట పోల్ ఒకటి ఉంటుంది ఆ పోల్ కి వాళ్ళు ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అని టైమర్ ఇస్తారు ఆ టైమ్ వరకు హోల్డ్ చేసుకుని ఉంటే మనకి ఇంత ప్రైజ్ మనీ అనిది ఇస్తారనమాట అదొకటి ఉంది
హుమ్
ఇంకో ఇంకా ఏముందంటే ఆ ఒకటి బలూన్స్ షూట్ చేయడం
ఓకే నాక్ బల్ ఆ షూట్ చేయడం అంటే బాగా వచ్చు అనమాట ఇలా నేను ఆన్లైన్ గేమ్స్ ఇలా ఆ ఎక్కువ షూటింగ్ గేమ్స్ ఆ డతాంటను
మ్ హు
ఆ ఇంకా నకి బాగా అలవాటు అనమాట దీంట్లో కూడా ప్రాక్టికల్గా కూడా ఆ షూట్ చేయడం బలన్ షూట్ చేయడం బా మంచి ఆ దాంట్లో దిట్ట అనమాట నేను
అయితే నువ్వు వచ్చింటే ఈ రోజు మంచి గిఫ్ట్ వచ్చిండు మనకి
హుమ్ మనం ఇ నెక్స్ట్ ఈవెంట్ కి పప్ పక్కా వస్తాను అప్పుడు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేద్దాం
మ్ మ్
ఆ ఇంకా ఏ యాక్టివిటీస్ ఉంటాయ్ యాక్టివిటీ బేస్డ్ స్టాల్స్ ఏమున్నాయి
ఆది కొన్ని కప్స్ ఉంటాయ్ కప్స్ ని బాల్స్ తో ఒకటే అది ఒకటి ఉంది దానికి డెడ్డి బేర్స్ అట్లా బొమ్మలు ఇస్తన్నారు
ఆ మరి టెడ్డి బెర్లు అంటే మీకు ఇష్ ష్టమేనా
అవునువు చాలా ఇష్టం ఒకటి పెట్టినరూ తెలుసా ఎంత పెద్దది పెట్టినారో అంటే ఆ సింగిల్ అటెంప్ట్ లో అట్లా దాన్ని చేస్తే అది ఇస్తారంట పెద్దది
ఆ చ్ సింగిల్ ఐ ఆ సింగిల్ అ సింగిల్ అటెంప్ట్ లో గ్లాసెస్ అన్ని ప కింద పడగొట్టాల అప్పుడు ఆ టె పెద్ద పె పెద్ద టెడ్డి బీర్ టెడ్డిబీర్ ఇస్తారు ప్రైజ్గా ఓకే మరి అది చానా కష్టం ష్టం అది అలా అనేది ఒక స్కిల్ అంతే
హ లక్ కూడా ఉండాల అసలు
కు చానా ఉండాల
హ చాలా మంది ట్రై చేసన్నారు కానీ ఎవ్వరికి అంతయ్య పళ్ళ అదే
అ మరి ఇంకా నువ్వు ఇంకా ఏ దాంట్లో యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసావు
ఇంకా డే టైమ్ లో ట్రెజర్ హంట్ అని ఒక ఈవెంట్ ఉంది
ఆ
దాంట్లో చేసాం
వాటేజరాండ్ అంటే అదేమది
అది ఇప్పుడు వాళ్ళు ఉ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళే ఒకటి ఏదో ఒక ఒకదాన్ని అంటే ఒక ట్రెజర్ లాగా దాన్ని దాచిపెట్టింటారు
ఓకే
ఆ మళ్ళీ దాన్ని మనకి కొన్ని క్లూస్ ఇస్తార అనమాట ఎక్కడ ఉంటుంది అని ఆ క్లూస్ ని బేస్ చేసుకొని మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల ఎయిటీన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుందో వాళ్ళు విన్నర్స్ అవుతారన్నమాట
ఓకే మరి దీట్ పా నేను ఫెస్ట్ క వచ్చింటే పక్కా పార్టిసిపేట్ చేసేవాడి ఈ ఈవెంట్ లో
హ
నాకు ఇలా అంటే పోలీస్ కావడం ఇష్టం అన్నమాట ఏ పోలీస్ ఇలా ఏమ కేసెస్ క్రైమ్ కేసెస్ సాల్వ్ చేయాల అనేది నా గోల్ అన్నమాట డ్రీమ్
హ్మ్మ్
అట్లా క్రిటికల్ థింకింగ్ చేయడం అనేది అలా క్రైమ్ అంట్లో అంటే క్రైమ్ ఉంటాయి కదా క్రైమ్ జరిగింటాయి ఆ ప్లేసెస్ లో మనము నిలబనిలా ఎనైజ్ చే ఆ క్లూస్ ని కలెక్ట్ చేసు పనే ఇలా దాని క్లూస్ బేస్డ్ బేస్ దాన్ని
హ అయితే సరే రేపు సెకండ్ డే ఈవెంట్ కన్నా వచ్చేసి మరి రేపు ఎంజాయ్ చేద్దాం మంచిగా
ఓకే ఓకే
హ బైక్